ఇంకేటి
ఓ
బ్యాడ్మింటన్
బా మీ మీరు బాగా మీకు ఇష్టమైన గేమ్ అంటే లైక్ మీ ద ఇందులో ఏదనాల్ ఇష్యూ వచ్చిన కూడా నేను ఇది ఆడతాను అని గేమ్ ఏ మేర ఆడతారు
ఆహ ఒకటి క్రికెట్ నెక్స్ట్ ఫుట్బల్
ఫుట్బాల్ బా ఆడతారా
లేదండి యావరేజ్
అవునా క్రికెట్ బాగా ఆడతార
బిలో యావరేజ్ అండి
అ నార్మల్ గా నాకు క్రికెట్ గురించి ఏం తెలీదు కొద్దిగా చెప్తారా అంటే రూల్స్ ఆ అంటలైక్ ఎన్ని ఓవర్స్ ఉంటాయి అంటారు ఒ ఒక్క ఓవర్ కి ఎన్ని బాల్స్ ఉంటాయి
ఆరు బాళ్ళు ఉంటాయండి ఒక్కొ ఓవర్కి ఇంకేమన్న డౌట్లు ఉన్నాయండి
నార్మల్ గా నాకు అంటే దాని గురించి చెప్పండి ఒక టీమ్ లో ట్వెల్వ్ మెంబెర్సా ఉండేది
లెవెన్ మెంబర్స్ ఉంటారండి
ఓకే ఒకసారి టీమ్ అంటే లైక్ గేమ్ లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా
హ్మ్
ఏమన్నా చెప్తారా మొత్తం ఒక్క మ్యాచ్ కి ఎన్ని ఓవర్ లుంటాయ్
ఏమాజ్
ఓడి అయితే ట్వంటీ ఓవర్స్ అని ఉంటాయి వరల్డ్ కప్ లో కూడా ట్వంటీ ఓవర్స్ అని ఉంటాయి
ఇప్పుడు ఐపిఎల్ నడుస్తా అంటున్నారు కదా ఐపీఎల్ లో ఎన్ని ఓవర్స్ ఉంటాయి
ట్వంటీ ఉంటాయండి
ట్వంటీ ఓవర్స్ కి ఒక్క ఓవర్ కి సిక్స్ బాల్స్ అంటే టోటల్ ఎన్ని బాల్స్ ఉంటాయి
వన్ ట్వంటీ బాల్స్
ఓకే సరే మాత్ర అదు
హ్మ్
అంటే ఇట్లా సిగ్నల్ చూపిస్తారు కదా వన్ ఇట్లా ఒకటి పై జస్ట్ వన్ ఫింగర్ పైకి చూపిస్తే అది అవ్ ట
లేదండి పైకి వెళ్ళిపోవాలని
ఎట్లా వెళ్ళిపోతారండి పైకి అలా
రాకెట్ రాకెట్ తయారు చేసుకొని కింద మంట పెట్టి వెళ్ళిపోవాలి
అలా మీరు ఎప్పుడన్న ఎల్లారా
లేదండి నేను అక్కడ క్రికెట్ ఆడలే కాబట్టి వెళ్ళలేండి
నార్మలీ మీరు ఆడుతారంటారు కదా క్రికెట్ నార్మల్
ఆడుతాం కానీ మీమ్ ఎంపెయిర్ను పెట్ కొమండి ఎందుకంటే ఊకే పైకి వెళ్ళిపోమంటారని
అయ్యో మంచిగా పైకి వెళ్ళిపోతే బాగుంటది కదా
మళ్ళా కిందికి రాలేమండి మీరు వెళ్తారా అండి పై
లేదండి నాకు ఇక్కడనే బాగుంది పైకి వెళ్ళి అంత ఎంజాయ్ చేయాలని ఏం లేదు
లేదు బాగుంటదండి పైన సూపరు
వద్దండీ మా ఫ్రెండ్స్ ఇక్కడనే ఉన్నారు కాబట్టి నేను కూడా అక్కడనే ఉంటా నా ఫ్రెండ్స్ వస్తానంటే వాళ్ళని గూడా తీసుకెళ్తా లేదంటే నేను కూడా వెళ్ళను
ట్రై చేయండి ఇప్పుడైనా
ఆ ట్రై చేస్తా మా ఫ్రెండ్స్ ని మా అన్న వాళ్ళని ఉ మా ఫ్యామిలీ మెంబర్స్ ని అడుగుతా వాళ్ళ ఓకే వెళ్దాం పదండి అందరం అంటే అందరం వెళ్తాం లేదా ంటే వెళ్ళను
లేదు వాళ్లు అడుగుతే మిమ్మల్ని పంపిస్తారు ఏమో
ఏమో అండి వాళ్ళు పర్మిషన్ ఇస్తే వెళ్తాం
పర్మిషన్ కాదు వాళ్ళే టికెట్ దగ్గరుండి తీసుకుంటరేమో అంటున్నా
అట్ల వచ్చినా ఏం కాదు వాళ్ళు కూడా రావాలి నాతో పాటు
ఎందుకు రావలే
ఉ
ఆ టికెట్ ఎక్కువ రేటు ఉంటే పెట్టలేరు కదండీ
ఏం కాదు అంటే చూసుకుంటాం
చూసు
ఉ అడ్జస్ట్ చేసుకుంటాం మేం అందరం
కష్టం కదండి వాళ్ళకి ఇ ఏం ఐ ఓప్షన్ ఉండదు
ఏం కాదండి
ఉ కు కుకింగ్ వచ్చా అండి
లేదండి నేర్చుకోవాలి
ఉ హ గ్యాస్ లేదండి
ఎందుకు
రాదండి నేర్చుకోవాలి
ఓకే
ఫ్రిడ్జ్ ఓపెన్ చేయడం వచ్చానండి
కుకింగ్ అంటే మరీ మొత్తం రాకుంట ఏం లేదండి వచ్చు ఇట్లా నార్మల్గా ఎగ్ ఆమ్లెట్ ఎగ్ ఫ్రై రైస్ మ్యాగి
ఉ
చిన్న చిన్నవి ఎగ్ ఆమ్లెట్ రైస్ పప్పు రైస్ అలాంటివి చేస్తా
ఎక్సప్రెస్ చూస్తారా ఊ
ఆ
ఊ హ్ డిగ్రీ అయిపోందా
అయిపోయిందండి
దేనికి వెయిట్ చేస్తున్నారండి మరి మీరు ఇప్పుడు ప్రజెంట్
ప్రెసెంట్ కాలీనే అండి ఇప్పుడు ఏది ఇంట్రెస్ట్ లేదు కాబట్టి చప్పుడేక కూర్చున్న నెక్స్ జ మంచి కావాలి ఏ
ఏం చేస్తున్నారండి మరి ఇంకా
చెప్పుకోవాలండి మీరు డినర్ కి ప్రిపేర్ చేసుస్తారా లంచ చి డిన్నర్
డిన్నర హ్మ్ చేస్తా అండి వెళ్ళి కొన్ని ఎగ్స్ టెస్కొచ ఆమ్ చేసుకొని
హ్మ్
మీరు చేశారా అండి డిన్నరు
ఆ ఇంత ముందే వెజిటేబుల్స్ కట్ చేసి ఇచ్చి వచ్చిన మమ్మకి కుక్ చేస్తది మమ్మీ
ఏం కర్రి అండి
గోడ్చిక్కుడికాయ అంట అండి గోద్చికుడికయ కట్ చేసి ఇచ్చాను
గోడ్చికుడుకాయ
హ్మ్ అవును
తినండి బాగా తినండి
నాకు నచ్చదండి మా డాడీ డూటీకి వెళ్తాడు సో గోచికుడుగాయన్నా చపాతి చేస్తాది సో చపాతీ విత్ ఏదో ఎగ్ కర్రీ ఆర్ ఏదో ఒకటి చేసుకొని తింటాను
మీకు ఏం ఇష్టం అండి
నాకు బాగా చికెన్ అంటే ఇష్టం అండి
ఓకే
హ్మ తింటా అండి
చికెన్ లో ఏం పీసెస్ అంటే ఇష్టం ఇంకా
నాకు లెగ్ పీస్ అంటే ఇష్టం బాగా చికెన్ లో అవునా
చెస్ట్
లేదండి లైక్ అదంతా లైక్ పీస్ పీస్ ఉంటది కాబట్టి చెస్ట్ పీస్ అంత నచ్చ దు లెగ్స్ ను వింగ్స్ తింటాను
అర్ధం కాలేదు
ఇంకేం తిన్నారు అండి చికెన్ కాకుండా
చికెన్ కాకుండా ప్రాన్స్ తింటాను
ప్రాన్స్ మీరు ఏం ఏం తిన్నారు అండి ప్రాన్స్కరీ
తింటాను ప్రాన్స్ లో అన్ని తింటాను లైక్ చిన్న ప్రాన్స్ ఉంటాయి పెద్దవి ఉంటాయి కదా
హ్మ
హలో
హ్మ
ఓన్లీ ప్రాన్స్ ఏ తింటారా అండి మీరు
హ్మ బా తింట ప్రాన్స్
ఎలా ఫ్రై తింటార కర్రి తింటార
కర్రీ విత్ ప్రాన్స్ బిర్యానీ తీసుకుంటానండి
ప్రాన్స్ కర్రీ నా
హ్మ్ బాగుంటది ట్రై చేయండి
హ్మ్ ఫ్రైస్ కర్రీ
హ్మ
ట్రై చేస్తానండి తప్ప
హ్మ ట్రై చేయండి డి బంటాది ప్రాన్స్ బిర్యానీ ఎప్పుడన్న మీకు ప్రాన్స్ ఎక్కడన్నా అవైలబుల్ ఉంటే కొనుక్కొని
చూస్తానండి జొమాటోకి జొమాటో ఉందేమో చూస్తాను ఇప్పుడే ట్రై చేస్తాను
హ్మ్మ్ చూడండి బాగుంటది
ప్రాన్స్ బిర్యానీ అండి ఎంత పడతదో
లైక్ మీరు ఆర్డర్ పెట్టుకునే బదులు మీరే చేసుకోండి చాలా బాగుంటది
చేయడం రాద ఎలా అండి
అ
చేయడం రాదుకదాండి
ఏంట మీ వాయిస్ కొంచెం లోగ నిపిస్తుంది
రాదుకాదండి
మీ మమ్మీ వాళ్ళు మీ చెల్లె వాళ్ళు ఎవరేనా ఉంటే అడగండి చెప్తారు ఎలా చేయాలో
ఆ అడిగి ఒకసారి ట్రై చేస్తా
హ్మ్ ట్రై చేయండి బాగుంటది
ఒకసారి అడిగి ట్రై చేస్తానండి కంపల్సరీ మీకు వొచ్చాండి వండడం
నాక అంత పెద్దగా రాదండి మరీ రెస్టోరెంట్ స్టైల్ లాగా ఉండదు అప్పుడుకని బాగుంటది కాపోతే కొంచెం దగ్గర దగ్గర కొద్దిగాల
ట్రై చేయొచ్చు కదా అండి మీరు కూడా ఇంట్లో
చేశాను నేను కూడా చాలాసార్లు బానే వచ్చింది
అది
ఇంట్లో ట్రై చేశాను నార్మల్ గా ఒక త్రీ ఫోర్ టైమ్స్ అట్లా బొండే
ఏం చేస్తున్నారండి ఇంకా
ఏం లేదండి ఖాళీ టీవీ పెట్టుకొని కూర్చున్నాను షార్ట్స్ చూస్తున్నా యూట్యూబ్ లో షార్ట్స్
యూట్యూబ్ లో షార్ట్స్ చూస్తున్నారా
మీరేం చేస్తున్నారు
గుర్తేచేకండి సేమ్ యూట్యూబ్ షార్ట్స్ చూస్తున్న
అవునా
సరే అండి మరి తర్వాత కాల్ చేస్తే మా ఫ్రెండ్ నలుగుయింటికి ఈవినింగ్ కాల్ చేసి నేనిందకనే నేను లిఫ్ట్ చేయలేదు వాడికొకసారి కాల్ చేసినక తర్వాత కాల్ మాట్లాడదామండి సరే హ్మ్ సరే అండి సరే అండి మరి